వాయిస్ వస్తుందా
ఆ వస్తున్నాయి
ఉం ఏమ్ చేస్తున్నావ్
పే కనెక్ట్గానే వస్తుంది
అవునా
ఇప్పుడు వచ్చిందిలే ఇప్పుడు
ఆ
ఉం ఏమ్ చేస్తున్నావ్ అయిపోయిందా వంట చేశుడు అయిపోయిందా
వంట చెసుడు అయిపోయింది తింటము కూడా అయిపోయింది
ఆహా పోయిండా మీ డాడీ
ఆ
ఏం చేస్తారు
ఏ ఏ పచ్చ క వ
తిన్న పొద్దున్న బుడం కాయ టమాట
హు హమ్ చికెన్ బిర్యాని నేనే చేసినా ఈరోజు
ఇగ నైట్ ఇగ సుక్కలే
లేదు బానే ఉంది ఈ రోజు పర్ఫెక్ట్గా వచ్చిందీ
ఆహా
ఇది థర్డ్ అటెంప్ట్ నేను జేయ డం ఆ థర్డ్ అటెంప్ట్ కి అయింది రెండు సార్లు అంతా ఏదనా ఒకటి మెత్తగా అయేది
ఆహా నైట్ చుక్కలు కనిపిస్త యి ఏమతు ఇక
అట్లేం లేదు బానే ఉంది
ఆహా ఇప్పటి దాకా నే కటింగ్ షాప్ కి పోయేసి వచ్చిన
హు హమ్
ఆ మా ఫ్రెండ్ గాడు వచ్చిండ అవునా
ఆ
మా దిక్కు అట్లే ఏం లేదు గా పుల్ ఎండ కొడుతుంది
వాళ వాళగా మళ ఇడ వాళతద
ఇడ ఫుల్ ఎండ వుంది
అదేదదా
ఉం
ఉ
పడ మా దిక్కు పడుతుంది ఇక మధ్యాహ్నం వరకి సెట్ అయితది
ఉ ఒకవేళ ఇడపడితే అడతది సాయంత్రం వరకి
మీది కొరసగా రోజన్న పడుతుంది మాది ఇక్కట్లో లేదుగా
ఆ రోజు ఏడ పడుతుంది అంటే తిన్నవాడు అనుకో నేను గట్టిగా పడ్డది
ఈన్యూస్లు లో ఏం చూపిస్తుర్రు ఇంకా వర్షం పడతలేద ఏం వర్షం పడతలేదని ఇట్లా ఆడతారు కదా ఊర్లల్లా ఇట్లా ఏ మది ఆ వాటర్ వాళ్ళు ఆ ఏమో తెలవదు వాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళు వాటర్ కుప్పుకుంటూర్రు వాళ్ళు వాళ్ళు ఆడుతుర్రు వర్షం పడాలని ఏవేవో ఇట్లా బతుకమ్మలాగ ఆడుతురు ఆ వాల్ వాల్ నీళ్ళు గుప్కుకుంటుర్రు
మీరు జనగాం గాన
ఆహా కాదు న్యూస్ చూస్తుంటే అంతే వచ్చింది అనమాట న్యూస్ ఇట్లా వర్షాల కోసం ఇట్లా వేస్తుర్రు అనేసి ఇంకా ఇంకొకటి ఏందాంటే మళ్ళా ఆ కేటీఆర్ ఉంటాడు కదా కే టి ఆర్ మీటింగ్ కి పోతే ఎవరో లేచి వెళ్ళిపోతురు అనమాట చాలా మంది కూర్చొని ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురేమో లేచి పోతురు అంతే దాన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి అసల కేసిఆర్ కేటిఆర్ మాట్లాడుతుంటే ఆ వెళిపోతురూ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదుంటె సపోర్ట్ చేయాలి కదా న్యూస్ ఛానల్స్ కూడా అంటే అక్కడ అంత మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్వరు కనిపిస్తలేరు వాళ్ళకి ఇ లేచిపోయిన వాల్లే కనిపిస్తురు అట్లా లేచిపోతారా అయితే డొ ఒక డైలాగ్ అంటుంద అనమాట ఏమని ఏన్వ అట్లా లేసి వెళ్ళిపో అరే అరే అట్లా ఇట్లా అంటుంటే ఇక వీళ్లు దాన్ని ఊకే రిపీటెడ్ రిపీటెడ్ వేస్తూర్రు
ఉమ్
బీల్ మొత్తం ఇంత ఉఊకద ఈగ
షో షో షో చేస్తది అక్క కావాలని అట్లుగా
ఆ ఈ న్యూస్ ఛానెల్స్ కాలేమన చిన్న దాన్నింత ఇంత హైలైట్ జయడానికి అది అసలు ఏం లేనే లేదు కంటెంట్ అది ఒక న్యూస్
అందుకే అవి న్యూస్ చానెల్స్ అట్లా చేయకపోతే వాళ్ళు ఉండలేరు ఏ మాటికు కూడా సల్ల పడ్డాది గా ఇప్పుడు
అంటే మబ్బు మబ్బు అయితుంది
వా వాన పడితేనే పెట్టరు మంచిగా జోరిసే వండుకోవచ్చు మా బిల్డింగ్ లో మొత్తం చి చికెన్ చికన్ వాసనత్తాంది
సండేస్ అందరూ చేసుకుంటారు కదా చికెన్ ఇంకా బోనలు పండుగ చేస్తారు చూ సినవా అప్పుడు చూడాలి సిటీలా అంటే దగ్గర దగ్గర ఇల్లుంటాయి కదా
ఇకా చికెన్ చికెన్ సాపున్కి మటన్ సాప్ నికి గిరాయికొ గిరాయికి
ఆ నేను మ పిన్ని వాల్ ఇంటికి పోతే కూడ అది ఏ అద్ అట్లనే అస్తది మత్తం బిల్డింగులు అవన్నీ దగ్గర దగ్గరకు ఉంటాయి కదా ఆ మళ్ళీ లైన్లుంటయ్ ఇంత ఇంత పెద్దగా
ఇక గిరాయికు ఇడ గిరాయికువ గిరా అస్తది ఇగ మస్ తు పైసల్ సంపాదిస్తరు ఇగ ఆళ్ళు
అవును మరి అందరు ఆడికు పోయే సెట్ ఐతరు
ఊ మీర ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి
అ మేమేం రామ్ హైదరాబాద్
అన్నే ఉంట్ర
అంటే మే మ మేం జాబ్ చేసి నేను సెట్ ఐయ్ ఓకే ఇంకానుకుప్పుడు నేను ఒక ఇల్లు కొను
ఉ ఇల్లు కొనుక్కుంటావు జన్ హైదరాబాద్ లో
కొనాలి అంత జాబ్ చెయ్యాలి
అంటే కోట్లు సంపాదించాలి ఇగ నువ్
లక్ష్యలు ఫస్ట్ లక్షలు కోట్లు అవసరం లేదు ఆహా ఓ కిలు కట్టడానికి అంటే ఓ కిలు కొండానికి ఎన్ని ఇయర్స్ యచ్చి కష్టపడాలో
అదే చెప్తున్నా కదా లక్షలు ఉన్న గని
ఇంకా వేరే సపోర్ట్ కూడా ఉండాల అనుకో
ఊ పెళ్లి ఏసుకో సప్పు
ఆ ఔసమేలేదు
ఉ
అ
క ఇంకా మీ తమ్ముడు ఏం చేస్తుండు
ఏం లేదు ఏ ఏముంది ఏము ఏమి గమి గేమి
ఫ్రీ ఫైరా రీఫైర్ ఆడుతున్నా నే నాడాక చాలా ఫోర్ మంత్స్ అయితుంది
మంచిగ లేద్
మెమరీస్ అంతే ఇగా అన్ని రోజులు ఆడ టేసే డిలీట్ చేస్త గలిజ్ అనిపించిన ఏమో అప్పుడ ఆడబుద్దుయినా కానీ కంట్రోల్ ఉంటుంది ఇంకా ఫోకస్ ఆన్ స్టడీస్ అన్నట్టుగా
ఊ
ఉ ప్చ్ బండి కొనుకోవాల బండి లేనిది గలీజ్ అనిపిస్
అయన ఫైనల్ ఇయర్ అంత అయిపోనంక ఎట్లానుకుంది
నేను బండి కోనుకొనికది
బికామ్ కా
బండి కొనుకని సుప్పా సుప్పా అని తోలుతుంటే
ఎప్పుడు ఈ మంతు కొనుకుంటవ నచ్చ ఈ మంతు తానె ఇస్మంత
ఎంటిది
బండి కొత్త ఒండి కొత్త బండి
నువె నువ్ ఎప్పుడు పైసల్ ఇస్తే అప్పుడు వన్
నేనెందుకు ఇస్త నేను ఎందుకు లేవు నాకే లేవు ఇంక నికేమిస్తా
అట్ల అనకు నువ్వే ఇస్తవ్ గాని
ఆ నాకేడున్నయ్
అబ్బా నీ దగ్గర లేవా
ఆ బాగ ఉంటే బానే ఉండేది ఊమ్ ఇట్ల ఎందుకు ఉండేటోళ్ళము ఉంటే ఏ పెద్ద కాలేజీ ఒచ్చిందేమో ఈ పాటికి ఎట్లా ఉంటుడేనో ఆ అబ్బ ఫుల్లు పెద్దది
ఆ మరి అంత పెద్ద కాలేజి జూశ్నవా ఊమ్ మన దేశంలోనే అతి పెద్ద కాలేజ్ మీది నెంబర్ టెన్ లో ఉంటది ఊమ్ మారన్ నా నెంబర్ జీరోలో ఉంటదేమో గాన్ మీదయితే నెంబర్ టెన్
హు ఆ నెంబర్ టెన్ అంట ఏ ఏ పడుకుంది మా మమ్మీ
ఏమైంది
ఏంలే తిన్నాం పడుకున్నా చల్ల ఉంది మబ్బు మబ్బు ఆ నువ్ అప్పుడూ అప్పుడు ఏసినప్పుడు తింటుండే
ఉహు పండుకున్న అప్పుడే ఎందుకు వన్నది
ఏమ్ జేస్సది ఖాళీయేగా
ఆహా ఇంకేమ్ది మళ్ల విశేషాలు చెప్పాలి
చెప్పాలి
ఒకప్పుడు స్యామ్ తో మాట్లాడుతుండే
హి
ఇంకా ఏం జేస్సున్నవ్
ఏమి జేస్తలేన్ ఇంకా టీవీ జూస్తున్నా
ఎవరు జేస్తలే ఫోను
చేస్తాలే ఎవరు, ఎవరు ఎందుకు ఏస్తరు మనం వాళ్లకి ఏస్తే అవసరం ఉన్నప్పుడు చేస్సరు. అవసరం లేనప్పుడు ఎందుకు ఏస్తరు
అవసరం ఉన్నప్పుడే గదా మనుషులు మరి అవసరం ఉన్ ట దీయండి ఇది ఇయండి అది గావాలి ఇది పంపు పి డి ఎఫ్ జియ్యీ అది పి డి ఎఫ్ జేసి వంపు నీ దగ్గర ఈ చాప్టర్ ఉన్ నా దగ్గర ఈ చాప్టర్ లేదు ఏం జదుకోవాలి
అదే గదా నేన్ ఎందుకూ పి డి ఎఫ్ చేసి మరి వెడ్ ద అంటే అట్లీస్ట్ మనం మనవీ వాళ్లకి యూస్ అయ్ తది కదా అన్నట్టుగా వెడుక
ఉ
మన వల్ల ఒకరు అట్ల
నువ్వు ఇంకా నోట్స్ రాస్తునవ్ అంటే గ్రే
రాసుకుంటారు కదా చదువుకుంటారు కదా నే నే నేనైతే గ్యారంటీ గా చెప్త ఆ ఎవరైతే ఇర్రేగ్యులర్గా ఉండి ఎవరైతే కాలేజ్ కి రాకుండా ఉంటారో నా నా నోట్సే ఫార్వర్డ్ అయితది అది ఎట్ల అయితదో ఇక ఆల్ ఆల్ వాళ్లకి తెలవాలి ఎవరన్నా ఒకరికి పంపిస్తే ఇగ అంత షేర్ చేసు కుంటరు కదా
ఆ
మది బా
పడ్డార ఎవరన్న
పడ్డారు నిజం ఎంత నోట్స్ తెల్సా పీడిఎఫ్ చేసి పెట్టుకుంటా నేను ఏమైన ఉంటే అన్ని ఫోన్ లోనే ఫో ఫొటోస్ తీసుకొని ఫైల్స్ చేసుకొని పెట్టుకుంట ఏమనుకున్నా ఇట్లా ఏమైన ఉంటది కదా ఇట్ల నో నోట్స్ ఉంటది కదా అది ఒక వెబ్సైట్ లాగ చేసుకొని అది పోజ్ చేయ్యొచ్చు కద అంటే అది యూజ్ అయితది కదా ఎవరికైన అని అనుకున్నా కానీ మళ్ళీ దాని కాంటాక్ట్ ఇట్లా కావాలి ఎందుకులే అని ఇప్పుడు మనం గూగుల్ సర్చ్ చేస్తే వస్తాయి కదా మనకి ఇట్ల నార్మల్ అని అట్ల ఊ
అట్ల చేస్తే కూడ ఏమైన ఇస్తే బాగుండు
ఆ
ఆ